హలో
ఆ హాయండి
హాయ్ అండి వినిపిస్ తుంద
పిస్తుందండి చెప్పండి
విన్ ఆ వినిపిస్తుందండీ వినిపిస్త్ మ్మ్
ఇంకేంటండి విశేషాలు ఎలా నడుస్తుంది లైఫ్
ఆ ఆ బాగుందండి డి
హ్మ్
మీ వాయిస్ ఏంటండి పక్కనున్నట్లు వినిపిస్తాంది నా పక్క నుండి మాట
అవునా కొంచెం అంటే ఏ డిస్టర్బ్ లేని ప్లేస్ లో కూర్చున్న
మ్మ్ అవును ఆ ఫుల్ క్లారిటీ క్లారిటీగా వినపడుతుందండి
ఆ అదె నెట్ వర్క్ కనెక్షన్ కూడా ఇప్పుడు మంచిగా ఉంది సో అందుకు డిస్టబెన్స్ లేకుండా క్లారిటీ గా వినిపిస్
మ్మ్ మీకు మన అంటే మన ఇండియాలో మీకు మంచి చి టీ స్పాట్స్ తెలుసా అండి టీ ఏరియాస్ కానీ
ఆ అంటే నాకు పర్టికులర్గా అలా అలా ఏం తెలీదు బట్ నేను ఎక్కువ అంటే ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పు డు ఎక్కడైనా విజిట్ చేస్తున్నప్పుడు నేను ఎక్ క్కువగా చూసిన పేరు ఇరానీ చాయ్ ఇరానీ చాయ్ చాయ్ ఇరానీ చా ఇరానీ ఇప్పు అది
డి పత్తా టీ పత్తా ఎక్కడ తయారు చేస్తారో తెలుసా అండి ఇంకా ఇంకా అక్కడ ఒక్కటే కాదండి మన ఇండియాలో తయారు చేసేది ఊటీ ఊటీ ఒక అంతేనా ఇంకా మీ కేఎంఎంప్లైసెస్త కా ఆ అండి ఇంకా కర్ణటక కాదు కర్ పడుగుల్లో చేస్తారు కానీ తక్కువ ఉమ్ ఇంకా
ఆ ఇండియాలో అయితే నాకు ఇంకా అంతగా క్లారిటీ లేదు
సౌతర్న్ స్టేట్స్ లో ఏమన్నా తెలుసా నికి
చదురన్ దాంట్లో అయితే పర్టికులర్గా అంత ఐడియా లేదండి ఎక్కడ అని చెప్పేసి అది ఆ నాకు సదరంలో అయితే అంతైడా లేదు బట్ అస్సాం దార్జి లింగ్ అట్లాంటి
లైక్ అస్సాం మర్చిపోయినారని అస్సాం మర్చిపోయిన అని చెప్పి జస్ట్ నేను అడిగా అండి
ఓకే ఓ అస్సాం లార్జెస్ట్ టీ ప్రొడ్యూసింగ్ రీజన్ ఇండియా ఎస్ అండి
సాము కేరళ ఫేమస్ అండి టీ పత్తా తయారు చేయడం టీ పత్తా అంటే టీ లీఫ్ అస్సాం వెళ్ళారా అండి
కాదు అ అంత లాంగ్ జర్నీ చేసి వె అంద ఇక్కడ ఉందండి ఆ ప్రెజెంట్ అయితే అక్కడ ఎంత దూరమయితేళ్ళలేదు బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ బై గడ్స్ గ్రస్ వెళ్ళొచ్చు చెప్ప చెప్పలేం
అంటే ఎవడతా అండి
అఐది సోలో అయినా వెళ్ళచ్చు లేదా నా పార్ట్నర్ తో అనా వెళ్ళొచ్చు అండి మాక్సిమం పార్ట్నర్ తోనే వెళ్తాం వెళ్తాం కదా ఆ సింగల్ అంటే మేబి అంత ఛాన్స్ రాకపోవచ్చు ఎందుకంటే నాకు మంచి పార్ట్నర్ ఉన్నారు ఎక్కడిక వెళ్ళిన తీసుకెళ్ళడానికి సో ఇఫ్ ఇన్ కేస్ సోల్ ట్రిప్ అయినా కూడా హీల్ ఎంకరేజ్మె అంటే లైక్ సపోర్ట్ చేస్తారు బట్ జాగ్రత్తగా వెళ్సి రావాలి అంతే తలక్ నేను ఆశ్వర్యాలుస్ రునారమాట అ జ ఉన్నారు అ అంటే తిలో
మ్ అంతేలేండి ఈ కాలంలో, ఈ కాలం అట్లా ఉందిలేండి అట్లా చెప్పే వాళ్ళు ఉండడం, అట్లా చెప్పే వాళ్ళు టేక్ కేర్ చేసుకోవడం. చాలా అదృష్
అవునవునండి నిజమే అదైతే ఆబ్జె ఆబ్జెక్షన్స్ అయితే ఏం ఉండదు కానీ నా సేఫ్టీ కోసం అండి సేఫ్టీ నేను మంచిగున్నాను క్లా దెబ్ సట్జాగ్రత్తగా వెళ్తున్నాను ఎలాంటి ప్రాబ్లం లేద అంటే హిల్ ఓకే రిపీటై లేదనంటే కొంచెం ఏమనా ట్రబుల్ ఉందనంటే వద్దు వెళ్ళొద్దు అట్లా లై వెళ్ళొద్దని చెప్పడు వెళ్ళినా జాగ్రత్తగా ఉండు మన జ ఎప్పుడూ ఏ టైం లో ఎలా జరుగుతుందని తెలియదు కదా మనకు అందుకు మా జాగ్రత్తలో మనం ఉండాలి మనకు ఒకరికి ఛాన్స్ ఇవొద్దు అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తాడు అనమాట అలా అనమాట ఆ ఇంకా ఇది నే చా ఊటీ కి వెళానండి ఊటీ కెళ్ళిప్పుడు అక్కడ టీ ఫ్యాక్టరీ ఉంటది కదా ఆ అక్కడ డిఫ్ ఫ్రెంట్ టైప్స్ ఆఫ్ ఓం ఏం చాయ్ ప అది అది చాలా రకాలు ఉంటాయి కదా గా అంతే విసిట్ చేశాం అనమాట కూల్ లో ఉన్నప్పుడు వెళ్ళిండినాను అది చలికాలంలో వెళ్ళానా ఫుల్ ఇంగా కో అస్సలు చలి తట్కోలేకపోయాం అసలు ఫుల్లు
లైక్ ఇంకా ఇంకా ఓటీస్ స్పెషల్ ఏంటే తెలుసా అండి మీకు ఊటీలో ఇంకా స్పెషల్ ఏమన్నా తెలుసాకేమన్నా
అంటే మనకి చాయ్ కాకుండా బేరే మాదిరుక్తదా అండి
ఆ దొరుకుతుదండి అదే మీకు అడుగుతున్నా లక్ యాప్ పిల్స్ ఇవన్నీ దొరుకుతాయివన్నీ
అవునా
ఆపిల్స్ కూడ పం పండుతాయి్
ఓకే ఎందుకంటే అది కూల్ ప్లేస్ కాబట్టి
అవునండి అవునండి
ఇంక అక్కడ
మీరు మధురమీనాక్షి టెంపుల్ కెళ్లారాండి
హ లేదు లేదండి లేదు
ఉమ్
నేను టెంపుల్స్ అంత ఎక్కువ విజిట్ చేయలేదు వేరే ఆ స్టేట్స్ కట్ల అంత వెల్లా
మన స సదరంలో ఏమైన ఎక్కడైన బాగా తిరిగారా అంటే ఏమన్నా బాగా ప్లేసెస్
నేను తిరుపతి నేను తిరుపతికి అయితే ఎక్కువ టైమ్స్ విజిట్ చేస్తాను స్తాను ఆంగరీ రీసెంట్ గా మా ఫ్రెండ్స్ అంతా ఒక ఫైవ్ మెంబర్స్ అంత కలిపి అరుణాచలంకి వెళ్ళి రావడం జరిగి జరిగింది
అరుణాచల్ టెంపుల్ చాలా
పవర్ఫుల్
పవర్ఫుల్ టమ్
అవును ఒక్కటి ఇక్కడ్ ఒకటి మాట అంటారు కదా శివుడి ఆజ్ఞ లేనిదె ఏం జరగ్ గదు ఆయన ఆజ్ఞ ఉంటేనే మనం అక్కడికి వెళ్గ గల్గుతాం అన్నట్ టు నిజంగా చాల బాగ జరిగిందండి మాక్ దర్శనం కూడ వన్ డే లీవ్స్ చేసాము వన్ ఒక టూ డేస్ పట్టింది వన్ డే వెళ్ళడానికి ఇక్కడ ఉ ఉన్నాము దర్శనం చేస్ వచ్చాం చాలా బాగా జరిగింది
లైక్ ఎవటితో వెళ్ళారండి ఫ్రెండ్స్ తో చెప్పారు కదా హుమ్
అదే అండి ఫ్రెండ్స్ తో ఎళ్ళినను ఫైవ్ మెంబెర్స్ ఎళ్ళిన్నాము బాగ జరిగిందనమాట ఆ పాండిచ్చేరి కు కూడా వెల్దాము అని అనుకున్నాము లైక్ తిరుమల ప్లానింగ్ కూడా ప్లానింగ్ అంటే ఏం లేదు వెళ్ళే సొద్దాం అనుకున్నాం కానీ బట్ అన్ని ప్లేసెస్ ఒకేసారి కవర్ చేయాలంటే కష్టం కదా తిరుమల మెట్లు ఇంగ ఇది పద్నాలుగు కిలోమీటర్ లకు ప్రదక్షిణ టఫ్ కదా అన్నట్టు ఇంగ ఒకదానికి ఎళ్ళొచ్చాము
లైక్ రెస్ట్ తీసుకుంటే అట్లా ఏమి ఉండదండి
ఆ అయిపోయక ఒక ఒక హాఫ్ డే వన్ డే రెస్ట్ తీసుకొని ఎళ్తే బెట్టరు బట్ మనం టెంపుల్ కెళ్ళి డై ఇంటికి వచ్చేసేయలి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తిరగద్దు అన్నట్టు ఇంగా వచ్చేసమండి
అట్లా ఏం లేదు లేదండీ ఇప్పుడు మనం తీర్థయాత్రలకు పో పోతము అట్లా అంటే ఏమనా రూమ్స్ తీసుకొని పడుకొని అట్లా ఏమైనా చేస్తాం కదా లేకపోతే సత్రాల్లో పడుకొని
ఆ అలా చెయొచ్చు ఇప్పుడు మనం రెస్ట్ తీసుకుని ఉంటున్నాం కాబట్టి కాదు బట్ మనం ఫన్ చేయనికి ఎళ్తున్నాం అంటే టెంపుల్ కెళ్ళి టెంపుల్ కెళ్ళి ఇంటికి రావాలండి వేరేక్కడ ఎల్లదు అన్ చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు కదా అలానే హుమ్ అయి మనం పాటించాలండి మనం ఎన్ ఎంత జెం జెట్ కిడ్స్ అయినా కూడా కొంచెం పెద్దవాళ్ళు చెప్పింది వినాలండి ఇంకేంటండి ఆ ఇంకేమున్నాయండి మామూలు అసలు ఇంక ఏం లేదు కొత్తగా లైఫ్ లో ఏం జరగట్లేదు ఇంకా గోల్డ్ గురించి మాట్లాడలా అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు చాలా తక్కువ ఉండే కాస్ట్
అప్పుడ్ ఎంత ఫైవ్ థౌసండ్ టూ తౌసండ్ ఉన్నాండి నాన్నగారు చెప్తున్నారు అప్పుడు మా నాన్నగారు చెప్తున్నారు అప్పుడు ఉండ అని చెప్పి
మీరు మాట్లాడండి ఆవలించండి ఆవలించిన మాట్లాడండి ఈవాళ నాకు కాలండి
ఆ అంటే అట్లా వచ్చిందండి మనం దాన్ని నాపలేం కదండి ఇప్పుడు తుమ్ము కాని ఆవులింపులు కానీ ఆవులు లింతలుగాని తుమ్ములు గాని ఆపలేమండి ఏమైనా ఆ ఆపచ్చు కానీ
ఇంకొక సామెత నేను అలా చెప్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది కళ్యాణం వచ్చిన కక్కు కచ్చి నా ఆపలేమంటారని ఒక సామెత గుర్తుకొచ్చి హా హ్మ్
ప్చ్ అది జరిగే జరుగుతాయి ఇంక మాములే మళ్ళీ రాను రాన్ను ప్చ్, కన్సిడర్ చేయన హ్మ్ ప్చ్ ఇంకేంటండి
ఇంకేం లేదండి ఇంకా మామూలే ఇంకా లైఫ్ ఫీజ్ గోయింగ్న్ ఆన్ అంటే హ్మ్మ్
ప్చ్ ఇంకా మీరు ఏ ప్లేసెస్ మా ప్చ్ అంటే, శివాజీ గురించి ఇట్లా తెలుసా అండి మీకేమైనా
శివాజీ మా ఆ చేయడలే నాకి ఛత్రపతి శివా హా విక్కీ కౌశల్ ఒక మూవీ కూడా చూ దాత్ తీసున్నారు కదా ఆక్చువల్ గా నేను ఏమంటున్నానంటే నేను ఫుల్ వి నేను చూడాలి మూవీ బాగుంది ఈ రివ్యూస్ మంచిగా వస్తున్నాయ్ చూడాలి చూడాలి చెప్పేసి అనుక్ కున్నా డౌన్లోడ్ చేసుకున్నాము మూవిన్ చూస్దామనే సేసి పెట్కున్న నేను నాకు ఇంకా చూడబుద్ధి కాలే అనమాట అందరి చూసేసి రివ్యూస్ చ పేసారా నాకింగ ఇంట్రెస్ట్ పోయింది అందరూ చూసారంటే నాకు చూడబుద్ది కాదు ఇంక ఓకేలే అని చెప్పి ఇంక స్కిప్ చేసా డిలీట్ చేసేస్తాను ఇంకా అదే చూడాలండి అవునవును చూడాలని సప్ ఇంట్రెస్ట్ ఉండే కాని బట్ నేను స్కిప్ చేశాను చూడాలి నాకు ఇంకా అవును యాక్టింగ్ బా చేస్ స్తారండి ఆ మూవీలో చాలా బా చేశాదామె బా సె టయ్యారు ఆ క్యారెక్టర్ కి
అవునం
ఉ ఆ మూవీస్ కూడా బాగా చూస్త ఉంటారండి యాక్టువల్ గ నాకీ ఆక్టింగ్ చేయడం అంటే ఇష్టం అన్మాట తమ్ నాకు ఇష్టం యాక్టింగ్ చేయడం కెమెరా అండ్ ఫేస్ చేయడం నాకు ఇష్టం అనమాట నేను చని పోయెలోపల ఒక్కసారి అయినా నా నేమ్ స్క్రీన్ పైన చూసుకోవాలని నాకు చాలా కెస్ట్ విష్ అనమాట అది నాకు అది మేబి చేస్తానో చేయలేనో తెలియదు బట్ ఐ విష్
ఆడిషన్స్కి వెళ్ళండి
హా వెళ్ళాలి బట్ మన కం ఒక ఎర్నింగ్ ఉంటే లైక్ జాబ్ చేసుకుంటూ మేనేజ్ చేయొచ్చు మనం ప పర్టికులర్ గా మనకున్న ఇంకమ్ సోర్స్ ని ఆపేసి ఇంకెళ్ళలేం కదా మన ఫమిలీ ఉంటంది రెపాన్సిబిల్ ఉన్నాయి కాబట్టి నువ్వు దే చె పోతున్నా అన్నమాట ఎలా నీ అదే అండి బట్ ఏదో ఒకసారి మాత్రం ఇ పక్కా ట్రై చేస్తా అండి ఏంట్ లైఫ్ లో ఉంగ ఒకటి ఉన్నది ఒక్క కోరిక అయ్ కూడా తీరకపోతే కష్టం కదా
లైఫ్ లో రిగ్రెటెన్స్ అనేవి ఎప్పుటికీ ఉండకూడదండి ఇది చేయలే
ఇప్పుడు నే అది ట్రై చేసి ఓడిపోతే ఓకే ట్రై చేయకుండా డిపోయియా అంటే బాగుండది అనమా అసలీ ట్రై చేసి ట్రై చేసిని ఫీలింగ్ కూడా నాకు రావాలి కదా ఆ ఫీలింగ్ కోసమ ట్రై చేయాలండి హ
ఇంకేంటండి
చప్పాలండి
ఆ మీకు మంచి మంచి మంచి మంచి లైఫ్ మీద హోప్స్ ఉన్నాయండి మీ మీకి మంచి మంచి లైఫ్ మీద హో
హా ఉన్నాయండి హోప్స్ ఉంటేనే బతకగలుగుతాం వితౌట్ హోప్ మనం సర్వేవ్వడం కష్టం ఏదో ఒకటి ఉండాలి ఇవాల్ మనకి ఓకే అండి మరి
ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి మంచిగా మాట్లాడరు మంచి మీ మెమోరీస్
ఆ మీరు కూడా అండి థ్యాంక్ యూ అండి